హలో మేడమ్ హాయ్ బాన్నారా
ఉన్నా మేడం చెప్పండి
ఆ హు చెప్పాల మేడమ్ మీరే చెప్పాలా ఏం చేస్తుంటారు ఏంటి
ఆ మేడంమ్
ఆ ఇష్టమైన పండగ చెప్తారా
మాకు ఇష్టమైన పండుగ వచ్చేసి అన్ని పండుగలు ఇష్టం మేడం కాకపోతే మనం ఎక్కువ పాల్గొనే పండుగ వచ్చేసి బోనాల పండుగ కావచ్చు దసరా అమ్మవారి బతుకమ్మ ఇలాంటి పండుగలు మనం ఎక్ క్కువ ఇన్వాల్వమెంట్ అయితం కదా మేడమ్ అంటే ఆడవాళ్ళం
ఆ బోనాలు చేసరా మేడం మీర్
ఆ
బోనాలు చేస్తారా మీరు
ఆ చేస్తాం మేడం
మీరు ర రెడీ అవడంేవడము అట్లాంటివి సెలబ్రేషన్ చేసుకోవడం మీరు ఎలా చేస్తారు మేడం మీ ఇంట్లోు
బోనాల
అ
హూ నా
హుమ్ బోనాలకన్న ముందు రోజు ఏం చేస్
ముందు రోజు పువ్వులు సేకరించ్ కుటం మేడమ్ పువ్వులు కావచ్చు బోనాలకు సంబంధించినవి ఏం చేయాలని ఏ అమ్మవారిికనే ఒక ముందే ప్రిపరేన్స్ ఉంటది మేడం మన మా ఊర్లో వచ్చేసి టూ డేస్ చేస్ తర్ మేడం ఆ ముందే ఈ రోజు ఈ అమ్మవారి కంటే అమ్మవారికి మళ్ళా రేపు పువ్వులు ఇలాంటి పువ్వులు సమకర్చుకుంటాము ఇల్లు శుబ్బుల పరచుకోవడము అలాంటి ముందు రోజు చేసి పెెట్టుకుంటము పాలు పేర్గన్నము ఆ అలాంటి అన్ని స్ సమకూర్చుకొని అమ్మవారికి సంబంధించినవి అన్నీ టేస్
బోనం ల అదే చేసుకుంటే ఇంట్లో కూడా వాతావరణం చాలా ఒక పాజిటివ్ వే
ఆ అమ్మవారు పోతురాజులు శివసత్తులు ఓహో ఆషాఢమాసం ఉంటది అందులో ఆషాఢమాసంలో చూడాల్సినయి ఎంతకని ఇంకము ఆడవాళ్ళ అరిచేతులు కూడా తర అంత బాగా మన పండుగలకు వచ్చేసి ఏ పండుగలనైనా మన పండుగలో ఆ సైన్స్ ఇమిడే ఉంటుంది మేడం
అ
ఆ ఏప్ ఏ ప్రకారంగా
ఏ దేశంలోనూ ఉండవు మన దేశంలో ఉన్నాయి
ఆ అన్ని పండుగలకు ఇట్లా పువ్వులతోన్ పూజించే పువ్వులకి పూజ చేసే పండుగ ఒకటి ఉంటది ఎన్ని పండుగల్లో ఆ ఆ నేనైతే హిందవుగా ఉట్టడము నా అదృష్టంగా భావి స్తం మేడం ఎందుకంటే హిందువులు మనం లే ఇదే ప్రత్యేకతనే చెప్పడం కాదు వినాయక చవితి కావచ్చు ఏ పండుగలకైనా ఏ పండగ ప్రత్యేకత దానికే ము అంతే కదా మేడం మన పండుగలు ఈ శ్రావణ మాసం లో అంటే చెప్పనికి లేదు ప్రతి రోజు పండుగనే కార్తీక మాసంలో ప్రతి రోజు పండుగనే
కార్తీక మాసం కూడా నేలో
కట్
అ గుడికి వవెళ్ళేసొస్తే మ్మ్ గుడికి వెళ్లేసి పోవచ్ అసలు అదొక రకమైన
ఆ కార్తీక మాసంలో ఉన్నంత ఉత్సాహం ఉల్లాసం మరి ఏ మాసం లో ఉండకపోవచ్చు అనుకుంటున్నా మేడం అంతే ఆ టైం కు లేవు లేచపోవడం లేవడంతో చక్క చక్క పనులు చేసుకోవడం స్విచ్ చాల ఆఫ్ చేసినట్టు గానే మనం కూడా అంగా అంత అలక్ట్గా ఉంటాం అంత బాగుంటాము అంత హుషారుగా అదొక మనకు మనకు తెలియకుండానే ఆనందం ఉత్సవము ఆ మనలోని శక్తి ఎక్కడి నుంచి వస్తదో ఏమో తెలియదు కాని ఏ రోజుకి ఆ రోజు పనులు ఎంత ఎక్కువ ఉన్న కూడాంగా అంతసుక కొత్త కొత్త ఉత్సాహంతో ఆ రోజ అయితే అందులోనే మళ్ళా తులసి దామోదర కళ్యాణం వచ్చేస్తది
మ్మ్ పౌర్ణమి పౌర్ణమి రోజు దీపాలన్నీ వెలుగుతుంటె ఎన్ అబ అయితే అంతా అమ్మవారిని
ఆ రోజు గుడికి వెళ్తాం శివాలయంకిళ్తాం మేడమ్ మా దగ్గర శివాలయంకెళ్ళి తొందరగా పూజ ముగిచు కొని వచ్చేసి మళ్ళ ఇంటి పనులు మనం ఏం చేసినా ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఇంటి పనులకి
ఇంటి పనులు మనం ఫస్ట్ పనులు చెయ్యలే ఇంటి పనులు చెయ్య
ఇంటి పనులు సమకూర్చి చెయ్యడమంటే ఇగ
సేవలు ముగించుకున్న తర్వాతనే మన దీపావళి కూడా బాగుంటుంది కదా ఆహ్ పండక్కు ఒక స్పెషాలిటి
పండగకోక్క హిస్టరీ పండుగక్కటి ఏంది మేడం పడుగకోక్క సైన్స్ అసలు ఆషాఢ మాసం బోనాలే ప్రత్యేక బోనాల మేడం కాకపోతే ఆఫ్టర్ ఇప్పుడు ఎందంటే కొత్త నీరు వస్తుంది వాతావరణం చేంజ్ అయితది కొత్త వాటర్ వచ్చేస్తది అమ్మవార్లను ఆ విధంగా వేడుకుంటూ మళ్ళా గోరింటాకు ఎందుకంటే చేతి క్రీములు అవి ఇవి ఉంటయి కాబట్టి గోరింటకు అలాంటి అని నేను ప్రతి ఒక్క పండగకి ఏదో ఒక స్పెషల్ ఏదో ఒక వెరైటీ టి ఏదొ ఒకటి ఒకటి దాగి ఉంటది మేడం ఏదో ఒక ప్రత్యేకత
శ్రావణ మాసం కాగానే ఆహ్
ఆషాఢ శ్రావణం లు మొత్తము పూజలకి అంకితం ఆహ్ అమ్మవార్లు అమ్మవారు కంగనే లక్ష్మి అమ్మవారు హా వినాయకచవితి శ్రావణ మాసంలో అసలు ఒక్క రోజు అన్న వదిలిపెట్టే రోజు లేదు మేడం అందులోనే స శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చేస్థాది రాఖీ పౌర్ణం వచ్చేస్త వస్తుది వరలక్ష్మి వ్రతం వచ్చేస్తది మంగళ గౌరి వ్రతం వచ్చేస్తది. ఆహ్ ఈలా చెప్పుకుంటూ పోతే
అన్నగారికి రాఖీ పౌర్ణమి చాలా
ఆహ్ రాఖీ పౌర్ణమి ఇంపార్టెంట్ ఆహ్ వెళ్ళే పండుగ అది మనల్ని ఎల్లు ఉండే ఎల్లు అని పంపించే పండుగ కూడా హ అది ఒక్కటే మేడం వచ్చిరా పోయినరా వాళ్ళే రావాలి వీళ్ళే రావాలని ఉండదు ప్రతి ఒక్క అన్న చెల్లెలకి లేనిళ్ళు కూడా ఇంగ బాధపడొద్దు మేడం అన్న చెల్ల లేరని ఎవరిని మనం ఊహించుకుంటే వాళ్ళే అంటే ఊహించుకుంటట మనకంటే కజిన్స్ తింటారు కదా మేడం
మన మన వాళ్ళ మనసు మంచిగా వుంటే కూడా ఎవరైనా మన వాళ్ళే అన్నట్టుగా భావించ చి సెలెబ్రేట్
ఆహ్ చేసుకోవాలమేడం మన ఒక్కరినీ మనవాళ్ళు అనుకోవద్దు కదా మేడం ఆహ్ అటు వాళ్ళు కూడా మన వాళ్ళే అనుకోవాలి వాళ్ళు కూడా ఇంగ మనము మనం రిసీవ్ చేసుకుంటట్లు ఉండాలి. వాళ్ళు మనం ఎలా ఆలోచిస్తుంటామో వాళ్ళు ఆలోచనలు అలాగనే ఉండాలి. అందులో ఇంకా గొప్ప మెసేజ్ ఏయిందంటే ఎవరికి మంచి చేయకపోయినా పడవలేదు పర్వాలలేదు మేడం చెడు మాత్రం
చెడు మాత్ర చె్య ఇది మన పడుగలో ప్రతీకనే అది మనం దీపావళి జరుపుకుంటారు నరకున్ని కామ నా ప్రతిక
దీపావల్కో చరిత్ర దసారా కో చరిత్ర ఏ పండగ లేదు మేడం ఏ ప్రతి పండుగ సంక్రాంతి అంటారు కదా మేడం సంక్రాంతి తిరిగా అన్ని ధనధాన్యాలు ఇంటికి వచ్చి సిరిలు పంట లక్ష్మి ఇంటికి ధనరాశలతోంటి వీరజిల్లే పండుగనే సంక్రాంతి మేడం
పాపుమ్స్
ఒక్కోటి ఇదిఒక్కటిస్ స్పెషల్ లేదు మన హిందువుల పండగకు అని ఎమ్ లేదు అనుకుంటున్నా మేడం ఏ పండగకు అదే ప్రత్యేక కొత్త గేమ్ అదే గొప్పతనం ఏ దేని కదే హిస్టీరీ అందులో మళ్ళా ప్రతి ఒక్క పండుగలో
ఉ బాగు ఉంటుంది సైన్స్ పరంగా బాగు ఉంటుంది దాని ఎనర్జీ ఉంటుంది దానివల్ల మన కాకపోతే మనము ఇప్పుడు పండుగలను కొంచెం తగ్గినాయి మేడం మనం చిన్నాగ ఉన్నప్పుడు పండుగలు వస్తే
పండగలు ఏం తగ్గలే మేడం అన్న వస్త మ
కాని పిల్లము పిల్ల
మనకు మన అమ్మ వాళ్ళు ఏ మాత్రం చూపించారో దాంట్లో సగం చేస్తున్నాం మేడం మన పిల్లలు చూపించేది ఇప్పుడు సగం చూపిస్తున్నాం వాళ్ళ కాప్ చేస్తున్నారు
మనం ఏం చెప్పాలి మన పిల్లలకి మనం చెప్పాలి
చెప్పాలి మేడంమ్ చెప్పి ప్రతి ఒక్కటి ఇవి ఇంపార్టెంట్ ప్రతి ఒక్కటి పిల్లల గుడంగా వాళ్ళు ఏడ పాల్గొనాలంటే ప్రతి పండుగకు హాస్టల్ లో ఉంటారు మేడం ఇప్పుడు పిల్లల్ని హాస్టల్లో లో పెద్దయినాక ఏమో అంటారు కదా మేడ అలా అట్లానే అయిపోతుంది కాకపోతే వాళ్ళకు మనము అన్ని మన సాంప్రదాయ ఆచార వ్యవహారాలు పిల్లలకు
ప్రతిది బాధ్యత మనది అంత మన చెాల మన ఏంది మన పండుగలు ఏంది మన సంస్కృతి మన సాంప్రదాయాలు ఏంటి అనేది మనం మన పిల్లలకి నేర్ ఏప్పదు ఏప్పద కూ నిను అనుకుంటున్నా దీపం వెలిగినప్పుడే అంటారు వాళ్ళు ఎందుకు అనుకుంటానంటే నేను అనుకుంటున్నా మేడం
ఆ నేర్పేయాలి కూడా మీరు చెప్పింది కూడా వాస్త వామే పిల్లకి నేర్పియ్యలే
అరే మన సాంప్రదాయంలో ఎంత గొప్పతనం మన పిల్లలకి మనం ఆలోచన కల్పించాలండి
ఆ కొత్త కొచ్చా కొత్త కొచ్చే కొత్త కొత్త వాళ్ళలకు చె పాల్గొనారు మనకు తెలిసింది వాద్ తెలువదో అనుకోకుండాా మనం మన పిల్లలు ఇప్పుడు చెప్తే వినే స్టేజీ లోనే ఉంటారు మనం ఏ చెప్పినా వింటారు కానీ మనము చెప్ చేయిచ్చి మన ఆచార్య వ్యవహారాలు వాళ్ళ ఇప్పుడు శ్రీరామనవమి వచ్చినప్పుడు వాళ్ళను శ్రీరామనవమి ఇప్పుడు వస్తే వాళ్ళు ఉంటారు వాళ్ళు తీ క వెళ్తే ఆ శీరామనవమి అంటే ఇది సీత రాములు వాళ్ళ కథలు వాళ్ళ పాటలు ఇప్పుడు మనకు తెలిసిన రామయ్య మహన మహాభారతం ఇంకా కావచ్చు శ్రీ జయహనుమన్ మనప్పుడు దూరదర్శన్ లో వ అవన్నీ వస్తున్నాయి మేడం మనకు ఆ విధంగా తెలు సు పిల్లలకి ఇప్పుడు లేదు మేడం ఫోను ఇన్స్టాగ్రామ్లు ఫేస్బుక్లు వాట్సాప్లు ఇవి తప్పిస్తే ఏం తెలివవి కాకపోతే వాళ్ళకు మనము ఇట్లా బయట బయట నేర్పిం చాల మేడం
అవును మేడం అది మన బాధ్యత
బయటను నేర్పించి ఆచార వ్యవహారంలోలక్కరించి మన మన అంతా కాకపోయినా మనంమొలకునంత మనకలేదు మనకునంత పిల్లలకు లేదు వాళ్ళలకు కొంచెం మనం మనకు ఉన్నంత నేర్పాలని నేను అనుకుంటున్నాను మేడం దాన్ని బట్టి వాళ్ళు ఎంత నేర్చుకుంటారో ఏమో గ్రహించుకుంటారు మంచి జర అనేది
అంత వాళ్ళ మైండ్ సెట్
కానీ మనం చెప్పకుంటడానే వాళ్ళు వినారంటే కాదు కద మన ప్రయత్నం మనం చెయ్యాలి అనుకుంటున్నాం మేడం